ఏం జే తండ్ర
ఈళ్లేదా కరెంట్ బొయ్యింది గగాడ్ ద్వర ఆతాంది
గడు ప దారా వతారు నా
ఆ కరెంట్ బోయింది ఒ దుమ్ ఎత్తి పోత్తాంది మొత్తం
వామ్మో నాకు మాములుగా విన చలిగాలి
ఫుల్లతని తర ఓ మన్న అంటే తప్పురు దుప్పురు
ఆ
ఆళ్ల అత్తయ్య కాచ్చ మొత్తం అబ్బా వచ్చింది మొత్తం గాజువర
ఏ ఒక్క ఇదితో ఒక్క చినుకుబడులేదు ఏం బనులేదు ఎండ అయితే బిబత్సంగా కొడతాంది
కూూలర్ లేదారా మీకు ఉ
ఆ త పైటికి యెళ్ళాలంటే వస్తుఊ త్తను ఫోన్ చేయిసివ బాబాయోల్లకు
చేసిండ్రా
ఎవన్నారు
అదే పతనా నమ కొం
రేపత్తనన్నార
ఏమోరా చిన్న సుమ్మున్నానుట చెర రక్తం అత్తన్నాని ఇప్పలేదుాట కుట్లు మా బాబాయి
ఆ ఆ
అందుకే ఇప్పనన్నారట
ఆహా రక్తం బ్లీడింగ్ పోడానికి
హ్మ్ కుట్లు మాన్నయిగాని రక్తం మొత్తాంది కదా
ఆ ఉండని రెండు రోజులని ఉన్ వచ్చినట్టున్నారు అయితే
ఆ
మరి రేపైన ఇప్పుతారంట మళ్ళా మళ్ళ రమ్మంటలు
ఇప్తారంట రేపు కొని ఇప్పుతారంట శుక్రవారం కొని ఇప్పుతారంట
రేపు కొన్ని ఎల్లుండి కొన్ని అటనా
ఆ
అయ్యో ఒక్క సారి ఇప్పర
ఇప్పరట్రా
ఆ
అదే ఫోన్ చేసిన ఏం చెప్తాలంటే వాళ్ళకి కూడా వస్త అందరా బయట పోతున్నాం అన్నారు
హ్మ్
తిన్నారా ఇంకా తినలేదురాన్న అందరూ బయట కూసున్నరన్నమాట
అంటే నా చెల్లె మంచిగా ఉంటదంటనా
హ్మ్ అందరు మంచిగున్నారు అట్లా తిన్నారా మీరు
నేను ఇప్పుడే తిన్నారా
రాలే ఇంకా అన్న బయటికి పోయి
అన్నరాలే కరెంట్ ఉన్నది టీన బయట సల్లగోత్తాందని బయట కూసున్న
కరెంట్ లేదు సిమ్మ చీకటి గాలి దుబారా వత్తాంది మాకు
ఓర్ నీ
అన్నం అనేసరికి కథవ్ కరెంట్ వేయింది ఒక్కటే దుమితిపో బయట కూసున్న
ఆ ఎవల ఎవలు కూర్చన్నారు
నే తముడే
ఏ మీ ఇద్దరా కూసున్నారు బాబాయ్ రాల ఇంకా
బాబాయ్ వచ్చి కాని వేరే ఫోన్ మాట్లాడతాను
అవును మాట్లాడు ఆ ఏల్పోరాన్న
మటందా
ఆ మటన్ అందడిళ్ళా
ఉమ్
ఏ కారంట అచ్చినంకా తింట రోజు
కరెంట్ వోయింద్గ్ గంత దూరం అత్త
అద్ ఎప్పుడ్ అత్తతో ఏమో తీగల కిందకు నిలవాడకూర్రి అదే అంటనా
మ్
మద్ తొందర్నే అయిపోయింది డ్యూటి
బావైరా
ఆ
యేల్ డ్యూట్ ఎక్కడ్దీరా సండే గద్ ఇయల
బ్యా
మ్ సండే అని ఇంటికనె ఉనడు
మ్హుమ్
మ్ కొనేసిన అమ్మ
చెయలేరా చెయ్యాలి ఆ బాపయ్య గచ్చిండో రాలేదో
అన్న కూడా ఉన్నాడు బాబు కూడా వచ్చిండు
అచ్చలా
ఆ అన్న అప్పుడు నువ్వు ఫోన్ చేసినప్పుడే ఇంటికాన్న ఉన్నాడు
ఎటుపోయినారు పొద్దునుంచి
ఏ మొరాని ఫోన్ చేయలే అాల నే
ఫోన్ చేయలే
ఫోన్ చేత్తే అచ్చిండు విళష్ట్రం ఫోన్ చేసింది అచ్చిండు అటు బయట వచ్చే వరకు పండుకున్నాడు ఇంటికానే ఉన్నాడు ఆకిట్లా పండుకున్నాడు మంచం వేసుకొని
మంచి గున్నాడా
ఆ మంచిగానే ఉన్నార్రా
అదే మరి ఎటుపోయిందో అని పొద్దునుంచి కనపల్ల అని అఅంటుర్రు
అదే పొద్దున కనపడ్డాడు బా తృమ్మడానికి బాటలు కోసం వచ్చిండు మళ్ళ పోయి గనబడ్ల లే
ఆ
ఇ న నీ ఫోన్లతోనే మాట్లాడుకుంటున్నా. సాయంత్రం ఆ గుడిష్ తప్పుడు విలాసిని ఫోన్ చేయరా అన్నకు అని అన్నది అమ్మ
అ
చెప్పే అచ్చిన కాసేపడు
ఆ
హు అప్పుడు ఇంటి క అచ్చినం ఫోన్ చేస్ అయినా కూడ ఇంటికాడనె ఉన్నాడు పండు క్కనే ఉన్నాడు ఉమ్
పొయ్యోత్తండ నిన్ననె వచ్చిండ.
నిన్న సాయంత్రమె వచ్చిండు.
నిన్న సాయంత్రం వచ్చిండ మల్ల రేప్ పొద్దుగాల పోతాడు పొ బాక్స్ పట్టుకొని.
ఉమ్ ఉత్తినె వచ్ చిన బ్యాగిచ్
ఉం అదే రేప్ బోతనా తిరుగుబోతు ఈ బట్టలు ఏసుకొని పోతాడు
ఉం
బాక్స్ పట్టుకొని బట్టలు వేసుకొని పోతాడు కావచ్చు. తిరుగుడంటే ఇబ్బంది గాద. అందుకోసం అనే
ఉమ్
ఊక అటు ఇటు ఏం తిరుగుత్ త్తడు
హమ్ ఏమ కుండి నట తాను కాలు ఏమైంది అన్న అంటే ఏం గాలేదురా అంటాండు
పడ్డాడ ఏంది
ఏమో కుంటినటుగ నడుతాండు.
ఉం
ఏమైందన్నా అంటె నాకేమైంది రా అంటాండు
హా
నాకేమైంది రా మంచిగనె ఉన్నా అంటాండు.
హామ్ మంచిగనే ఉన్నా అంటాడు
హుం ఏందన్నా గట్ల గుండు తనవంటే ఏమైంది రా ఏం గాలె అంటాండు
ఏమంటాండు
ఏం కాలేద్ రా మంచిగనే ఉన్న అంటాండు.
అంటాడు ఏది చెప్పడు ఏదేమైనా చెప్పు అహా
నీకే కళ్ళు కనబడుతలేవు. నేన్ మంచిగనే ఉన్నా నాకేమైంది అంటాండు.
హ్మ్ రొండ్ అద్దాలు పెట్టుకుంటాన పోయిరా
హ్మ్ బాగుందిలే పొండ్
రొండ్ అద్దాలు పెట్టుకొని చూడ్ తన్ అనకపోయినా
ఉమ్ ఇగో
ఏం జెస్తాండు పండు
సెల్ చూత్తండా బాబాయ్ సెల్లు చూత్తాండు.
మళ్ళా చూత్తాండా సెల్లు
చూస్తానే. ఇప్పుడే ఇచ్చిండు
పొదనుంచి చూత్తాన్నా
చుట్టలేడు పండుకున్న్యాడు. పోమ్ పండుకుంటే ఉండు రోజు
ఆ గదే అన్న నెంబరు ఉకే సెల్లు చూడకను ఉహు
పండుకుంటాండు. ఇగ నిన్న ఈనంచి ఇద్ ఎక్కించినా కదా ఆ హా సెల్ ఇ తెలెనిగా
ఆ స్కూల్లు స్టార్ట్ ఎప్పటినుంచ్ అట
పన్నెండు.
పన్నెండు నుంచి స్టార్ట్ అటన
హు
ఆహా
ఏ
ఇప్పుడు ఫస్ట్ క్లాస వాడు ఫస్ట్ క్లాస్ ఆ
ఆ
ఇన్ను పండు ఒకట.
ఫ్రూటి ఆపిల్ యూ కే జీ కావచ్చు.
యూ కే జా
ఎల్ కే జీ అయిపోయి యూ కే జీ కావచ్చు.
ఏ ఆఆ పండే పేద్దోడా
ఆ చిన్నప్ పొట్టి దానికంటే పెద్ద
ఆ హ
హ్మ్ హు హు ఆ అంటానా చిప్స్ ఎంపు అంటాండు అంటే కరెంట్ రాని అంటానా
ఏం చిప్స్ ఎంపల్నాట
అవి బ్యాట్ చిప్స్ తెచ్చుకున్నాడు ఇయల మార్కెట్ వోయినం తెచ్చుకున్నాడు ఎంపమంటే కరెంట్ రాని అంటానా
ఇంక రాలే ఆన్ ఎంత సేపు పోతది ఏంది
అత్తందీ పోతందీ అత్తందీ పోతాందీ
నచ్చిపోతాంద ఆ గాలికి అటు టు వైర్లుగుతాన్నయో
హు
మజపోతనటున
ఉ అతంది పోతంది మిల్కుమిల్కున
హు
గడుపు తక్కువయింది కానీ అత్తలేదు
ఆ
గాడుపు తక్కువయిందని అత్తలేదూ రా మబ్బున్నది
మాక్కూడా గాలి ఓత్తందీ ఇగ గాలి స్టార్ట్ అయితందీ కని సళ్ళగోత్తది బయట
ఆ వండుకొల్లి
ఆ బయట పడుకుంటే ఏమన్నా పురుగు పూషీ ఒత్తే
మంచం లేవయ్యా
మంచం ఉన్నది ఒకటి ఉన్నది గనీ ఏమన్నా పురుగుపుషి ఒత్తది అని
ఎందుకు ఇంట్లనే వండుకొల్లి అత్తది మాక్ కరెంట్ కరెంట్ ఉండనే ఉండే
టున్నాదా కరెంట్ ఉన్నది మంచిన
అ
ఏ బోర్ కొడుతాంది ఏమున్నది ఏంలే ఆ ఆ
వాళ్ళు రాలేదారా ఇంటి పక్కొల్లూ
వచ్చిర్రు టీవీ చుతల్లూఆళ్ళు నేన్ ఫోన్ మాట్లా ట్లాడుకుంటానా
టీవీ చు తనవ్ ఫోన్ మాట్లాడుతున్నావా
అ
ఇగ నేను చేసేదేమున్నది
అఓ
ఎం ఉండది చేసినది తిన్నంత తిన్న
హ్మ్
ఏందో తిరుగుతన్న
మ్మ్ మేమ్ మార్కెట్ కి పోయోచ్చినా ఇగ అన్నం తింటాన్నసరికి కరెంట పాయ్
ఆ అంగడికి పోయిన ఎవలెవలు పోయిలా అంగడికి
నేన తమ్ముడే
ఇద్దరుకు రొయ్యలు పట్టుకుని వస్తున్న
మ్మ్
ఎంమరి ఫసులు కూరగాయలు
క్యారేటు గోర్జిగు అ పాలకూర బెండకాయ హ్మ్ టమాటా పచ్చిమిర్
హ్మ్ ఎని పటుకుని వచ్చినావా
ఉల్లిగడ్డలు క్యారెటు
ఏని మోసుకొసినవ
ఆ
చాన మోసుకొచ్చినావ్ కదా లేచినాయా
దేషినాయ్
ఆ
హ్మ్ సంచిలో పెట్టుకొని కట్టు కట్టుకొని
ఆ
అచ్చిన హ్మ్ చేసంచి చేసంచా సతేన బాబాయ్ శేతకాదు లే అన్నాడు ఇంక నేనే పోయినా బాబాయ్ శాత కాకపోతే ఇక నేనే పో పొమ్మంటే నేనే పోయినా పోయిన వారం పోయినా అయ్యలా పోయినా
మ్మ్ సరేరా
ఆ సరే ఏం కావాలి చెప్పు నీ బాధ